ఇనుపడు
ఆ ఇనపడుతది ఇంతకు ముందు ఒకసారి చేసినవా నువ్వు మధ్యనా
చేయలే మనం మాట్లాడింది ఏమి ట్రూకాల్సా లో కదా
ఆ టూ అయిపోయినాయి కదా ఆ ఎందుకంటే ఇంతసేపు వచ్చినట్టు అనిపి వచ్చింది కానీ నేను నాకు ఎత్తడానికి రావట్లేదు
ఆహా రాలే చేయలే ఇప్పుడే చేసినం
ఆహా తిన్నవా
తిన్న పండుకున్నము ఏం చెప్తాండు అంటే ఫోన్ చేత్తాండు చేత్తాంటే ఫోన్ స్విచ్చాఫ్
మ్మ్ ఇంకా అయిపోలేదా వాళ్ళది
ఇప్పుడు ఏడా ఏమవుద్ది ఒక సిక్స్, సెవెన్ కావాలి
మ్మ్ ఫోన్ లో ఛార్జింగ్ ఇప్పుడు ఉంటది తర్వాత నేను మాట్లాడన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అంటది
అవును చాట్ పెడితే అప్పటి వరకు సూత్తే ఇంక పోన్ హీట్ గా గాకుండా ఏమయితది
మ్మ్ మ్మ్
వన్ కి స్టార్ట్ చేసింది ఇక సిక్స్ వరకు చూత్తది అప్పటి వరకు ఎవలో ఒకలు కాల్ చేత్తా అంటే అవి మీరు వొత్తనంటది
నాదంతా నాకైతే అయిపోయింది అవి దవ్వ ఇంకొక నలుగురు నేను మాట్లాడినా ఆమే కూడా మాట్లాడింది
మ్మ్ ఆ
ఆ
మంచి పని చేసిర్రు మంచి పని చేసినావు ఫస్ట్ ఆమెతోని మాట్లాడి అంటన్న
ఆ ఫస్ట్ ఆమె నే చేేషింది నాకు ఆమెదైపోయినాక నేను చేసిన
ఆహా నేను నాకు చేసింది ఫస్ట్ నేను మాట్లాడను ఇప్పుడు నేను చేత్తనే అంటే ఏదో ఒక రీజన్ చెప్తాది
మ్మ్ నీవైపోయినాయి ఐదానతోని ఆమెకు అయిపోయినాయ నీదాన్ తోనీ
ఆ అయిపోయినాయి నాతోటి
ఆహ ఊరికొచ్చినాక అంతే ఏం చెత్తారులే మాట్లాడండి
అంటే ఒక సటన్ టైమ్ అంటూ ఉంటది కదా దానికి
ఏ అ అట్లేం చెప్పలేదు మొత్తం ఇరవై సార్లు అయితే సాలని చెప్పింది కదా
ఏమో మరి ఫస్ట్ అయితే అట్లా అన్నది ఈ అక్క
మ్మ్
మరి ఎంత టైం ఉన్న అదే ఏం చూపెడతలేదని అ నె జూతన నేన్ కూడా
నీక ఎండ్రోళ అయితంది వచ్చి
త్రీ డేస్ ఏ అవుతానట్టునది అంతే
నాగూడా త్రీ డేస్ అయింది
మీ ఫ్రెండ్కి వచ్నాకా వచ్చింది నాకు
నేను మొన్ననే చేసినాను కదా నాకు చేసింది తెిల్లారే వచ్చింది
ఆ మేము కూడా మొన్నమొననే చేసినాం
ఆ అవునట చెప్పింది ఈ అక్క నా నెంబర్ ఇచ్చినాక చెప్పింది ఇలా వీళ్ళు చేసుకున్నరని
ఆ మొన్న మొన్ననే చేసాం మేము కూడా
ఆ
ఏమో చూద్దాం దేనికన్నా అవసరం వస్తాయి కదా అన్నట్టుగా
ఆ అంతే చూద్దాం ఫస్ట్ వస్తే నమ్మకం లేకపోతే
లేకుంటే అంతే ఇ రెండు వందలు తోటి అయేదే ఉన్నాది పోయేదే ఉన్నాది
రెండో వందలు కాట్టీన వ నువ్వు ఇంక అట్లే ఆమెన్ కట్టాని చెప్పిన ఊక వచ్చినను కితా అ చెప్పినా
ఆ మీ ఫ్రెండ్ కూడా అట్లే చెప్పింది కట్టుకో అనింటే కట్టింది ఆమెనే కట్టుకుంది ఇ మేమి ఇవ్యాలి అన్నట్టుగా మేము ఫోన్ పే చేపిచ్చినం
అవున అద శేయిపించలా అద శప్పింది
న ఎకు ఆ కూడా ఎక్కాడి ఒత్త ఇలే
ఆ గుడివేనక ఇప్పుడు దగ్గర ఫోన్ పేలేదు
మీ డాడ్ని అడగపోడి మీ డాడ్ గుడ లేదా
గుడలేదు
అయ్యో మరెట్లా
మా బా మా అన్నకుండే మా అన్నదానికే వాడుతుాం ఎప్పుడైనా నా దానికి చేపియాలింటే బ్యాంక్ అకౌంట్ తీపియ్యట్లే
అవి ఎంతసేపు ఒక గంట సేపు అయితే బ్యాంక్ అకౌంట్ ఒత్తది గాదు
పోవాలిగా తీపియాలి మా నాగమ్ మా అన్న ఆస్టల్ ఉంటాడు ఆయన ఊకే ఆయన గోట్టలేకపో ముప్పతర మణి కట్టిటి తీపిత్తారెమో
నువ్వైనా పోయి ఒక ఫా ఏముంన్నది ఆధార్ కార్డు
అ
తీసుకో ను్వు ఆధార్ కార్డు ఫోటో తీసుకోకపోతే ఫామ్ ఫిల్ప్ చేసి సైన్లు పెడితే ఆమె ఎమ్మాటై ఇత్తది
ఉమ్ చెపియ్యాలి
బుక్ ఇయ్యాంగానే ఏమున్నది ఆధార్ కార్డ్ల నెంబర్ చేయిం తెప్పించుకొని ఫోన్కి అయిపోద్ది
చేపిస్తయిగా దీనికి ఒకసారి వచ్చినప్పుడు చేపిత్త పట్టలేదంటే మా అమ్మ ఫోన్ తో చేపిద్దాం అనుకుంటాను
మేమే మమ్మీది గూడా టచ్చనా
ఆవు
అదే ఏ ఫోన్కి ఇప్పించినా ఏం లేదని ఒ ఫోన్ క అయితే ఉండాలి మనకి ఏంటన్నవోయినా
ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఇవే అవసరం తని కదా అవి ఎవరు వాడతారు నార్మల్ క మనీ ఎవరు వాడతారు డైరెక్ట్
ఫోన్పె
అ
పాడేటి కూడా ఇళ్లనే పడతాయి కదా
ఆ పడటీ గూడా ఇల్లనే వడతాయి
పెట్టొచ్చులే అమ్మే వ పలేదు కూడా కానీ వాళ్ళ దాంట్లో మనీ ఉంటాయి గదా
ఆ
గట్లా మన అకౌంట్ లో అయితే ఏం ఉండవు కాబట్టి ట్టి ఉంటాయి మా అంటే మా అంటే ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటాయి అంతె ఎక్కువ అయితే ఉండవు
ఆ ఉండవు మళ్ళా ఏ మిస్టేక్ అయిపోయినా కూడా ఏంలే
ఆ గదే అంటారా నేను కూడా అందుకె చేప్పిచ్చుకోరాదు ఈ మధ్యలో పోతావు కదా
ఆ మా ఊరు పొయినప్పుడు చేపియాలె
మ్ ఎంతయితే మా అంటే వన్ ఫిఫ్టీ అయితుది వాచుకి అంతే
చేపియాలి చేపియ్యాలి అనుకుంటాను అట్లేనే అయితాంది
నాది మొన్న మొన్ననే చేపిచ్చీర్రు
మొన్న మొన్ననే చేపిచ్చీర మీరు
ఆ అంతే కానీ నా నెంబర్ ర్ నేను మళ్ళా చేంజ్ చేషినా ఈ ఈ మధ్యలో
ఆఓహా
చేంజ్ చేసేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏప్పియాల్సి వస్తాంది
మీకు ఉందా ఇప్పుడు ఫోన్ పే
ఆ నాకు లేదు ఇప్పుడు అంటే ఈ నెంబర్ మీద లేదు వేరే నెంబర్ మీద ఉంది నా ఆధార్ కార్డ్లు ఉన్న నెంబర్ ర్ మీద ఉంది
అ
ఇప్పుడు మళ్ళా ఆధార్ కార్డ్ల నెంబర్ చేంజ్ చెపి స్తే అలాక్ ఫోన్ పే ఏయచ్చు నేను
ఆఓహా
ఆ నెంబరు మ తమ్ముడికి ఇచ్చిన
ఆహా మీ తమ్మునిగుడా ఫోనా
అంటే మా తమ్ముడు అంటే మా తమ్ముడు కాదు వేరే
ఆహా
ఇహ నేను కొత్తది ఆ అందరికి ఫోనే ఉన్నది
ఆ ఫోన్ లేని బత్కుటాల అసలు కి
అసలు మనప్పుడ అయితే అసలు సెవెంత్ ల్లో టెన్త్ కొచ్చిన తర్వాత తెలిసింది
ఆ మా డాడీ వాళ్ళ ఫోన్లు
వాళ్ళే కూడా ఎక్కువ ఏం చూడవు
ఆ ఇంక మా డాడికయితే చిన్న ఫోన్ ఉండే
ఆ
అప్పుడేమి కే టీవి బొమ్మలు లేకపోతే ఆటలు బోల్లాటలు అవే
గవ్వే గా ఆడేది అదే ఇప్పుటి జనరేషన్ వాళ్ళు అయితే ఏమైనా ఫోను ఫోను ఫోను
గవ్వే
వాళ్ళకింకి ఇన్స్టాగ్రామ్ ఇ
ఇన్స్టాగ్రామ్ లొ రీల్ ఇంకా ఇప్పుడు తిత్తన నేను అంటే నా సెవెంత్ క్లాస్ నుంచి తిత్తను అనీ అప్పట్లా నా చిన్నవ అప్పుడైతె నాకు పోన్ కూడా యూస్ చేయరాదు
మనకే ఇప్పుడిప్పుడు తెలిసింది అంటే మనం టెన్త్ కి వచ్చినాక వాళ్ళకి ఇప్పటి నుంచే
మ్ ఇం ఇంక చిన్నపిల్లల అయితే ఇంక మొత్తం ఫోన్ ఉంటేనే బతుకుతారు అన్నం తినుడు
ఏం చేసుడు ఏం నాకు ఫోన్ ఇత్తె నేను ఎప్పుడు చేత్త ఆ పని లేకుంటె ఇయ్యా అంటారు
అంతే కదా
ఓ పిన్ని వాళ్ళ కొడుకు కూడా ఆయన అన్నం తినిపి తానికి ఆయన ఫోన్ పెడితేనే తింటాడుట లేకుంటడా తినడుట
ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేసారు సూతా అంటే సూతా అంటే
చిన్నపిల్లల రైమ్స్ అది ఇదీని పెట్టించింది ఈ ఆయన ఇప్పుడు ఇంకా ఘోరం చెస్తాను
పోరగాళ్లు పిచోళ్లు అయితాల్ ఫోన్ లో సూసింక్
ఉ
కానీ ఇప్పుడు మనం పెద్ద వెరుగుత అంటే ఫోన్ ఉన్నా కూడా ఎక్కువ చూడబుద్ది కాదు
నిజంగా అసలు వాళ్లకు అంటే ఓన్ ఫోన్ వచ్చేదాకా ఒక లెక్క అన్ విత్ ది ద వచ్చిన తర్వాత దాన్ని ఎవడు చూతాడని అడవాడేస్తాం
ఆ నాకైతే లేనప్పుడు మా అన్న ఫోన్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా ఎప్పుడెప్పుడుా అప్పుడు కూడా నేను ఏం జరగకపోయది ఒక పిల్లి ఉంటది చూసినవా మనం మాట్లాడు అదే మా
ఆ టాకింగ్ టామ్
ఆ అది అదొక్కటి చూసేది నేను అదొక్కటే వాడేది ఏమి వాడకపోయదల్లా
ఉమ్ గదే అదే అది చూసేది లేదా స్నాప్ లో ఫోటోలు దిగేది
ఆ ఇంకా నాకు అప్పుడు స్నాప్ కూడా తెలివదు తెలుసు నేను అప్పుడు ఇంలో దిగేదింటే కెమెరా లాగా ఇంకొకటి ఉంటది అందులో దిగేది అల్లా అద్దాలు అవి ఇవి వచ్చేది అందులోనే దిగేది స్నాపు కూడా తెల్వదు అప్పుడు నాకు ఇప్పుడు స్నాప్ ఇప్పుడు నాకు స్నాప్ గా యూస్ చేయనికి కూడా రాదు ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంది కదా హాస్టల్ ఫ్రెండ్ అది చెప్పింది ఎట్లా వాడాలి ఎట్లా మాట్లాడాల అల్లా అని
ఆ అల్లా కూడా కాల్స్ మాట్లాడోచ్
ఉ అయినా నేను మాట్లాడిన కూడా నా భయం అవుతుంది ఎవరికన్నా పోతుదేమో
అంటే మనకు తెలిసిన వాళ్ళకే పోతాయి ఎవల్కి పోతాయి
ఏమో నాకు భయ అయితది ఫోటోలకు తప్ప దేనికి వాడాలి ఈ మధ్య దాంతో ఒక్క దానింతోనే స్నాపలు పెడతాంటే చూతానా అట్లాగని
మేము మాట్లాడతాం ఆ రీల్స్ షేర్ చేసుకోవచ్చ స్టోరీలు పెట్టొచ్చు ఇన్స్టా ఎట్లనే అది కూడా కంతే
ఆ ఇన్స్టా బాగా వాడతా నికా ఇది వాడ ఉందా నీకు ఇన్స్టా ఐడి
చెప్తాలే తర్వాత వాట్సాప్ లో షేర్ చేస్తా
ఆ
అయిన కూడా మీ ఫ్రెండ్ ఫాలోవర్లు ఉంటే నేను
ఈ పేరుతోనే ఉంటావా
నా పేరుతోటి ఉండది వేరే పేరుతోటి ఉంటది
అ నాది ఉంటది నాదైనా ఉంటద ఆమె దాంతో నా పేరుతో ఉండదు నాది కూడా వేరే పేరుతో ఉంటది
మీ అందరం మన పేర్లు పెట్టుకుంటే
ఆ అందుకని కొత్త కొత్త పేరు చేసుకొని పెట్టుకుంటాన
మన పేర్లే పెడితే మనకు తెలియకుండా కూడా వాళ్ళు కొట్టుకొని రిక్వెస్ట్ పెట్టదు కూడా తెల్వదు హ్యాగ జెతా ఈ మధ్యలా
ఆ అందుకనే వేరే పేర్లతోనే అందరు
ఉమ్